హలో హలో అండి హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఊరికనే ఫోన్ చూస్తా ఉన్నానండి మీరేం చేస్తున్నరండి
నేను ఏం చెయట్లేదండి మా ఫ్రెండ్స్ తో అలా మాట్లాడుతూ ఉన్నానండి
అవునా తిన్నరండి పొద్దునే
ఆ తీన్
ఏం తిన్నారండి
నేనే తింటానండి ఏదో ఒకటి చేసుకోవడం తిండమే కదండి ఉప్మా తిన్నానండి
అయ్యో
ఆ మీరేంటండి స్పెషల్ ఈరోజు
ఏం లేదండి
ఆ ఆ
ఏం చేస్తున్నారండి వీకెండ్స్ ప్లాన్ ఏంటండి అయితే
వీకెండ్ ప్లాన్స్ ఏముందండి నేనైతే నా బ్రదర్ ఒస్తే అలా బయటెవేళ్ళి ఆ బ్రదర్ తో టైమ్ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా అండి
అంటే మీక్ బ్రదర్ ఉన్నారండి
అవునండి
ఆహా
మా బ్రదర్ ఎలా అంటే అండి అసలు ఒక ప్రతి ఆడపిల్లకి ఒక బ్రదర్ ఉండాలండి
ఉ
అన్ అంత బాండింగ్ ఉంటుందండి ప్రతి అవసరాలు తీరుస్తారండి అవసరాలు తీరిస్తేనే నా బ్రదరు అని అనొద్దు
ఉ
ప్రతి దానికి నేనుంటాను అనే ధైర్యం ఇస్తారండి
ఆ
ఆ అట్లా ఎంత బాగుంటుందండి నా కోసం ఎదురు చూస్తారండి నా బ్రదరు నేను రేపు వస్తున్నాను అంటే నా కోసం ఎదురు చూస్తారండి
అంత మంచి బ్రదర్ అండి
అంత మంచి బ్రదర్ అండి నాకేమన్నా తీసియాలన్నా ఆ అంత ఇష్టంగా తీసిస్తారండి డబ్బులండి నాకు నా చదువులో అంటే నేను చదివాను కదండి డిగ్రీ ఆ డిగ్రీ లో నాకు ఎ క్కువ నా ఫాదర్ నా మదర్ కంటే నా బ్రదరే ఎక్కువ పెట్టాడండి డబ్బులు
ఉమ్ బాగుంటుందండి అయితే
అవునండి నా అవసరాలను తీర్చడం గాని నా నాతో ఉండడం గాని ప్రతిసారి సపోర్టివ్ గా ఆ మళ్ళీ నా జాబ్ అండి జాబ్ ఫైనాన్షియల్ గా ఎవరైనా అంటే చదవంగానే జాబ్ వచ్చేయది కదండి
ఉమ్ అవునవునండి
ఆ కొన్ని రోజులు పట్టిందండి మాక్ జాబ్ రావడానికి
ఆ
అలాంటి టైంమ్ లో అంటె మన పారెంట్సే మనల్ని అడుగుతారండి ఏంటి ఇంత చదివుపిచ్చి జాబే రాలేదు అని
అవున అవునండి అడుగుతారు అంటే మనకు ఒక ఏజ్ వచ్చినప్పుడు మనం చెయ్యాలి కదండి
ఆ అలాంటప్పుడు నా నా ఫాదరు మదర్ అడిగినప్పుడు నా బ్రదర్ నన్నెంత సపోర్ట్ చేసాడంటే అండి
ఆ
ఏమన్నారో తెలుసా అండి నేను నేను చూసుకుంటాను ఏమి ఇబ్బంది పడిన అవసరం లేదు ఆ ఆ పిల్లన అంటే నా చెల్లెల్ని అసలు బాధ పెట్టబాకండి మీ మాటల్ తో అంటే జాబ్ రాలేదు అది ఇది అని ఎప్పటికి బాధ పెట్టమాకండి నేను చూ కుంటాను నేను మా చెల్లెలికి జాబ్ వచ్చేంత వరకు నేను ఉంటాను అని చెప్పారండి
ఓకే
ఆ నా చెల్లెల్ని ఎవరైనా ఏమన్నా అంటే నేను ఒప్పుకోను అన్నాడండి
ఉమ్ అవునులేండి అంటే ఇప్పుడు నార్మల్ నాకు అన్నుళ్లు ఎవరు లేరండి నేను సింగిల్ అండి నేను
అవునాండి
అందుకే నా తెలీదండి
అయ్యో ఏం కాదండి నా బ్రదర్ మీ బ్రదర్ లాగా అనుకోండి
ఉమ్
అలా ఎంతో బాగుంటుందండి రాఖీ రాఖీ పండగ వస్తే చాలండి నాకు చాలా ఆనందం వేస్తుందండి ఒకవేళ రాఖి కట్టలేని పరిస్థితి వచ్చినా కూడా నేను నా అన్నకి రాఖీ కట్టినట్టే అనుకుంటానండి అంటే అంత మనం రాఖి కడితేనే అన్న చెల్లెలు కాదు మన మనసులో ఉండాలి కదండి అది
అవునవునండి
ఆ
నా అంటే నాకు మా స్కూ మా కాలేజ్ లో ఉం టరు కదండి ఎవరన్నా జూనియర్స్ సీనియర్స్ వాళ్ళు పరిచయం అంతే అండి మంచి బాగ చూసుకుంటారండి వాళ్ళు
ఓకే అండి ఏం కాదులే అండి
ఉమ్
ఆ ఉ
మీ అన్న ఏం జాబ్ చేస్తున్నారండి
మా అన్న సివిల్ ఇంజనీరింగ్ అండి
ఓకే జాబ్ చేస్తున్నారు అయితే
ఆ జాబ్ చేస్తున్నారండి జాబ్ చేసేటప్పుడు ఎంతో ఆస్తులు చాలా సపోర్టివ్గా ఉంటారండి
అవునండి ఎవరైనా
ఉమ్ చాలా సపోర్టివ్ అండి మా అన్న అంటే నా మా అన్నకి జాబ్ రావడానికి మా అన్న చాలా కష్టాలు పడ్డాడంటండి
ఉమ్
నాకు ఒక రోజు చెప్పాడు అంటే నేను ఇన్ని కష్టాలు పడ్డాను నాకు ఒక జాబ్ రావడానికి నేను ఇట్లా చేసాను అక్కడికి ఎళ్ళాను ఇక్కడ అందరిని అడిగాను ప్రతి ఒక్కరిని గోజారుకున్నాను ఏమన్నా వేకెన్సీస్ ఉంటే చెప్పండి నాకు ఫోన్ చెయండి అని కానీ నా చెల్లలికి ఇలాంటి ఆ ఇబ్బంది రాకూడదు అనుకున్నాను అన్నాడండి నాక అప్పుడే చాలా బాదేసి పెయిందండి
ఆ
ఆ నా చెల్లిలా ఇబ్బంది పట్టకూడదు అంటే మా అన్న ఫైనాన్షియల్ గా కూడా చాలా ఇబ్బంది పడ్డారంటండి ఆ టైంలో
అవునులేండి ఇప్పుడు జాబ్ లేనప్పుడు అంటే నేను నేను కూడా అంతే అండి ఎట్లంటే మనం చూసుకున్నట్టయితే మనకు జాబ్ లేనప్పుడు మనకు పేరెంట్స్ పేరెంట్స్ ని అడగబుద్దు అవ్వదు అండీ ఫస్ట్ హాఫ్ అల్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ పెట్టినారు ఇది మళ్ళ వాళ్ళని ఎలాగు చెప్పండి అడగడానికి బాగుండదు సో మనం అడగలేము అలాగా అడగ్ కున్నప్పుడు ఇంకెవ్వరు చూసుకోరు కదా అండీ
అవును అండీ అలా అడగనప్పుడు మా అన్న చాలా మొహమాటస్తుడు అండీ ఇంట్లో డబ్బులు అడగాలన్నా అంటే ధారళంగా నేనైతే ధారాళంగా అడిగేస్తాను అండీ మా అమ్మని మా నాన్ని కానీ మా అన్న చాలా మొహమాటస్తుడు జాబ్ లేక అప్పుడు ఒక రెండు రోజు జుల అన్నం తినకుండా గుడా అంటే పీజీ రెంట్ అడుగుతారని కిందకి కూడా వెళ్ళకుండా అలాగే రెండు రోజులు ఉండి డబ్బులు కట్టిన తర్వాత కిందకిళ్ళి తినిన్ రోజులు కూడా ఉన్నాయంట అండీ
అయ్యో
లాంటి కాని అలాంటి అలాంటి కష్టాలు చూసాను ఇలా కష్టాలు నా చెల్లికైతే రాగూడదు నువ్వైతే ఇబ్బంది పడకూడదు నువ్వు మంచిగా తినాలి మంచిగా ఉండాలి జాబ్ ఆ సర్చ్ చేసుకుంటే వొస్తే హ్యాపీ రాకపోయినా గుడా హ్యాపీ పి అని చెప్పేవారు అండీ
ఉ
ఉ అలా ఉంటుందండి అన్న చెల్లెల అనుబంధం
అంతే కదా అండీ ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే వాళ్ళు బయట చూసారు గదండి ఎలా ఉంది పరిస్థితి అని
హ
సో అప్పుడు ఇంకేం లేదండి వాళ్ళు మనము ఇట్లా అనుభవించినాము ఇప్ ఇప్పుడు మనం సంపాదిస్తున్నాం సో అందుకే మన చెల్లెలు ఎందుకు ఇంత భయ బాధపడాలి భయపడాలి ఎవరైనా అడుగుతరు మనం ఎట్లా అడగాలి అన్నట్టు ఇంగ నేను ఇస్తాను నేన్ బా నేను
నేను చూసుకుంటాను అవును అం
మ్ మా చెల్లి పడగుడదు
ఉ
ఇట్ ఇంతే వాళ్ళు ఇంతే అనుకుంటారు కదా అండీ వాళ్ళు
అవును అండీ అలా అనుకున్నాడు అండీ నాకు చెప్పాడు అండీ నాకు నాక్ చాలా సంతోషం వేసింది అండీ నాకు ఇలాంటి అన్న దొరికినందుకు నేను అదృష్టవంతురాల్ని అండీ అవును అండీ
మీరు చాలా అంటే చాలా అదృష్టవంతులు అండి
అవును అండి చాలా లక్కి అండీ
అంటే నార్మల్ గా ఇట్లా చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు గదా అండీ ఇప్పుడు సరే నీదేమ్ ఉందొ నువ్వు చూసుకో ఆ పాపకి ఎందుకు పెట్టాల్ నేను మీరె ఎందుకు అల్ల బెడుతున్నారు ఆ పాపకి రేపు పెళ్లయ్యి కోడి ఇంటికి వెళ్లేదా ఆ పాప ఇక్కడే ఉంటుంద ఎమన్నా ఎందుకు అంతగానం చదివిస్
అని కొంతమంది ఆలోచిస్తారు కదా అండీ అంటే పెళ్లి కాక పోయినా పిల్లయినా కూడా కొంతమంది అన్న వాళ్ళు అలానే ఆలోచిస్తారు అండీ ఎందుకు పట్టాలి ఏమి అంటే అమ్మోల్ పెడతారు గదా మనం ఎందుకు అన్నట్టు ఉంటార్ అండీ కానీ అలా కాదండి కొంతమంది అన్నలు అలా కాదండి
అవును అండీ
చాలా బాగా చూసుకుంటారు అండీ
ఆ అదే అండి మీరు మంచిగా మంచి అన్నని వరంలా తెచ్చుకున్నట్టు
ఉమ్ తెచ్చుకున్నానండి నేను ఒక్కటే అనుకుంటానండి నా జీవితంలో నేను ఆ అంటే ఏదో ఒకటి సాధించి మా అన్నని ప్రౌడ్ గా చేపి వచ్చాలి అనేది ఒక్కటుందండి మా అన్నకైతే నేను మంచి స్థాయిలో నిలబడాలని ఉంటుందండి
ఉ అంతే కదండి ఇప్పుడు చెప్పినా కదండి వాళ్ళు కష్టపడినట్టు మనం కష్ కష్టపడకూడదు అనే వాళ్ళు చూస్తారు
అవునండి. చాలా అదృష్టమండి మీకు దక్కుతుందండి ఈ అదృష్టం.
ఆహా అవునండి అంటే ఇప్పుడు నా కన్న లేన్ లేడు కానీ. అని కాదు మా ఆఫీస్ లో కలీగ్స్ గానీ. బాగ్ చూసుకుంటారండి నన్ను. అ సీనియర్స్ కలీగ్స్ ఉంటారు కదా అన్న అన్న అనుకుంటా బాగుంటుందండి. వాళ్ళ చెల్లెళ్లు ఉంటే వాళ్ళు మా అన్న సొంత అన్న ఉంటే ఎట్లా తిడతాడో. అట్లే తిడతారండి వాళ్ళు నార్మల్ గా. మీరు మీ అన్న మిమ్మల్ని మే అంటాడు కదండి.
ఆ అవునండి.
ఇట్లా రామి అట్లా పిలుస్తారు కదా ఇట్లే మాట్లా. రండి మా ఆఫీస్ లో కూడా ఏంది మే నువ్వు. అన్నట్టు మాట్లాడతారండి బాగుంటుంది నాకుప్పుడు అనిపిస్తుంది. నేను అనేస్తానండి అన్న దగ్గర మేబి నాకు సొంతన్నున్. టే మేబి ఇట్లే పిలిచేవాడేమో కానీ నీ బ నీయంత మాంచిగ చూస్. కొడెమో అని అనుకు అంటే నవ్వుతాడండి ఆయన.
అవునా అండి మంచిదండి.
ఓకే అండి ఇంకా అండి.
ఇంకా చెప్పాలండి మీరే.
ఏముందండి మీరే చెప్పాలి మీ అన్న గురించి బాగా చెప్పారండి అంటే మీకు. మీ మీ మాటల్లోనే తెలుస్తుందండి మీ అన్న అంటే మీకు ఎంత ఇష్టమో అని.
అవునండి చ ఏదైనా ఫస్ట్ లో అంటే ఫస్ట్ లో అంటే. మనం చిన్నప్పుడు కొట్టుకునేది తిట్టుకునేది ఏదైనా ఫస్ట్ లో. దాని విలువ్ మనకు తెలియదండి.
ఊ అవునవునండి.
మనము ఒక్క వయసొచ్చి పెరుగుతా పెరుగుతా పెరుగుతా ఉంటే. మనకి మన సిబ్లింగ్స్ వాల్యూ చాలా తెలుస్తుందండి. అలా నాకు కూడా చాలా తెలిసిందండి మా అన్న వ్యాల్యూ.
అవునులేండి.
ఊ. చిన్నప్పుడు మనకేం తెలుస్తుందండి కొట్టుకుంటా అలా ఉంటాం కదా.
బాగా చెప్తున్నారండి మీ అన్న గురించి అంటే మీ మాటల్లోనే తెలుస్తుంది మీ అన్న అంటే ఎం. ఇష్టమో మీకు అని.
ఆ అవునండి చాలా ఇష్టం అండి.
సరే అండి.
సరే అండి థ్యాంక్స్ అండి మీ అనుభవాల్ని మాతో పంచుకున్నరు.
కు థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే నార్మల్గా. ఈ వాళ్ళ అన్న వాళ్ళని గురించి ఎవరైనా చెప్పమంటే తిట్టుకోవడాల తప్. ప్ప ఇంకేం చెప్పరండి. ఏమన్నా అంటే వాడేంది అది ఇది అన్నట్టు చెప్తరు.
ఆ.
ఆ కానీ మా అన్నతో ఏమి నా దగ్. నాకేం లేవు మంచి మెమోరీస్ అట్లా చెప్తారు కానీ మీరు మన్. చి విషయాలు షేర్ చేసినారండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మీ అన్న గురించి ఇంత గొప్పగా చెప్పుకున్నారు. నాకు తెలుస్తుంది తెలిసింది కదా ఒక అన్న అంటే ఇలా ఉంటారు అని ఊ ఇంత మంచిగ చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు, ఉ ఇట్లా మీరు చెప్తే తెలిసిందండి బాగుందండి
ఆహా థాంక్స్ అండీ
ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి
థ్యాంక్ యు అండి బాయ్ అండి
ఓకే